తాగుతారా
హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నాను మేడం బాగున్నారా మీరు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడం కాలీనే మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఉరికే ఉన్నాం ఇప్పుడే బట్టలు ఉంటే వాష్ చేసి ఫోన్ మాట్లాడమంటే చేసాను
ఆ మీ వాయిస్ చాలా స్లో వస్తుంది మేడం
అవునా ఓకే కే ఇక్కడ కొంచెం సౌండ్ ఉంటే అందుకు ఇంకేంటండి సంగతులు
చెప్పాలి మేడం తిన్నారా
ఆ తిన్నాం మేడం మీరు
తిన్నాను మేడం ఏం చేశారు లంచ్ కి
లంచుకి కుర్మ రైసు
ఏం కూర్మా
ఆలు కుర్మా చేసారండి మాకె
అహ ఆలుకుర్మ ఎక్కడ మేడం మీది
నేను పీజీలో ఉంటానండి
అహ కాలేజా
ఆ
కాలేజ్ హాస్టల్ ఆ
అహ కాదు నార్మల్ పీజీస్ బయట ప్రైవేట్ పీజీస్
అంటే వర్క్ చేసి అంటే జాబ్ చేస్తున్నారా ఇప్పుడు
సర్చింగ్ లో ఉన్నానండి
అవునా
మీరేం చేస్తున్నారు ఆ మీరేం చేస్తుంటారు
నేను ఇన్ని రోజులు టీచింగ్ చేసాను ఇప్పుడు కొంచెం కన్సీవ్ అయ్యా అని లివ్లో ఉన్నాను
ఓ ఓకే హెల్త్ ఎలా ఉంది బాగుందా
ఉమ్ బాగుంది మేడం చెప్పండి
బోన్ చేస్తు బోన్ చేస్తారా మరి ఇంకా లేదా
తిన్నాం మేడం ఇంతకు ముందే తిని టాబ్లెట్స్ వేసుకున్నాం
ఓకే ఎన్ని మంత్స్ ఇప్పుడు
సిక్స్ మంత్స్ సిక్స్ స్టార్ట్ ఉమ్
బా బేబీ గ్రోత్ బాగుందని చెప్పారా
ఉమ్ బానే ఉంది మేడం
మీ అమ్మవాల్ల ఇంట్లో ఉన్నారాండి
ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నిన్ననే మొన్న ఫైవ్ మంత్స్ లో అటు వెళ్ళాను
ఓకే
ఇంగ మొన్న నిన్ననే ఇక్కడికి తీసుకొచ్చారు
ఉహు
ఇటేళ్లగో ఆషాడం గదా
ఉ
ఇప్పుడు ఆషాడం కదా అక్కడ ఉండద్దు అనేసి ఇగ తీసుకొచ్చిల్లు
ఓ స్టార్ట్ అయిందా అప్పుడె ఆషాడము
ఆ ఇవాలె ఇవాల్టీ తోనే స్టార్ట్
ఓహో ఓకే
ఇవాళ కాదు రేపు రేపటితో స్టార్ట్
అవునా
ఉమ్
ఏం చేస్తుంటారండి మీరు ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటారా గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్స్ లో వర్క్ ఓకే
ప్రైవేటె ప్రీ స్కూల్లో
ఆహా బాగ చెప్తారా అండి స్కూల్స్లో
ఉమ్ బానే చెప్తా పిల్లలు గదా వాళ్ళని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం
అవును అంటే ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ బెటరా అండి మీరు వర్క్ చేసేది అయితే ప్రసెంట్ ప్రైవేట్ లో చేస్తున్నా అన్నరు కదా
ఆ ప్రైవేట్ గానే
మరి స్కూల్స్ లో స్టడీస్ గురించి అయితే ప్రైవేట్ స్కూల్ బెటరా గవర్నమెంట్ స్కూల్ బెటరా అండి
ఆ అంటే స్టడీ పర్పస్ అంటున్నారా మీరు
ఉమ్
స్టడీ అంటే ఇప్పుడు ఎక్కడైనా బానే ఉంది అదిఇగ టీచింగ్ వె టీచర్స్ ని బట్టి ఉంటది
ఓహో
హూ హమ్ టీచర్స్ ని బట్టి స్టూడెంట్స్ ని బట్టి ఉంటాది మేడం ఇప్పుడు దాదాపు అన్ని అకాడమిక్ ఇయర్స్ లో సిలబస్ అంతా సేమే కానీ చెప్పే వాళ్ళని బట్టి వినే వాళ్ళని బట్టి ఉంటది ఇగ అంతే
కానీ చెప్పే టీచింగ్ బట్టి కూడా ఉంటుది చాలా వర నాకు కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా టీచింగ్ బాగుండాలి కదా
అంతే అంటున్నాం గదా టీచర్స్ ని బట్టి స్టూడెంట్స్ ని బట్టి ఉంటది ఇగ ఉం ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఈరోజులాల లో గోడ్ కూడా డెవలప్ అయ్యాయి
అదే గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా డెవలప్య్యాయి కదండి అందులో
ఉం అవున్ మీరుఎక్కడ చేశారు మేడం స్టడీ
నేనా ఆంధ్రాలోనే మేడం నాది ఆంధ్రా
మీది ఆంధ్రాన
ఉం ఆంధ్రానే
ఆంధ్రాలో ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి మేడమ్
టూరిస్ట్ ప్లేసెస్ అంటే శ్రీశైలం మహానంది కాణిపాకం
వెళ్ళారా అన్ని విజిట్ చేశారా
చిన్నగున్నం ఇప్పటి నుంచి చేసాము ప్రజెంట్ ఇప్పుడు ఏం గుర్తుండో అంటే శ్రీ శైలం ఒక్కటి ఇయర్లీ వన్స్ త్రీ ఇయర్స్ ఒకసారి వెళ్తుంటే మా నాన్న మాల వేస్తుండేవారు
హు హామ్
అలా వెళ్తుంటిమే యాగంటి శ్రీశైలం మహానగ ది అవన్నీ బాగా చూశాను
ఉం
బాగుంటాయిండి టెంపుల్స్ అయితే యాగంటి బాగా ఉంటుంది టూరిస్ట్ ప్లేసెస్ మీ సైడ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయా
ఆ మా సైడ్ చాలా ఉన్నాయి మేడం ఇక్కడ యాదగిరిగుట్టని వేములవాడ కొండగట్టు అన్ని బాగుంటాయి ఆ తెలంగాణ
ఓకే ఓకే బాగుంటది కదా అండి తెలంగాణలో బతుకమ్మ చేస్తారు కదా
ఆ బతుకమ్మ బాగా జరుగుతది బోనాలు బాగా జరుగుతాయి
అవును మా సైడ్ అలా ఏమి ఉండదండి బాగా
మీ సైడ్ సంక్రాంతి బాగా చేస్తారూ ఏమో కదా
టౌన్స్ సిటీస్ లో ఏమంతగా చేయరండి పల్లెల్లో అయితే ఏదో ముగ్గులు నైట్ అంతా మేల్కొని ముగ్గులు వేసుకోనీ భోగిమంటలు
ఉం అంటే సిటీస్ లో అంటే మీరు వెళ్ళారా విలేజ్
మాకు లేరండి ప్రజెంట్ మా చిన్నది ఉన్నప్పటి నుంచి మాకు గ్రాండ్ పేరెంట్స్ అనే వాళ్ళు లేరు అమ్మమ్మ నానమ్మ
అంటే మీ అమ్మ వాళ్ళు కూడా సిటీలోనే ఉంటారు
ఆహా మేమంతా టౌన్ లో ఉంటామండి ఇక్కడ
ఆ
అ అంటే సిటీస్ లోనే ఉంటాం మాకి మేనమామ అనే అతను కూడా మా ఇంట్లోనే ఉంటారా ఇంకా మేం ఇంకడ వాళ్ళూ మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి
అవునవును అంటే మ్యారేజ్ అయ్యిందా మీకు
ఆహా లేదండి ఇంకా లేదు లేదు రీసెంట్ గా ఏవన్నా విసిట్ చేశారా టూరిస్ట్ ప్లేసెసు
రీసెంట్ గా అంటే ఏం లేవు మాకు అక్కడ దగ్గరే ఆదివార హాసెన్ స్వామి టెంపుల్ అని అట్లా ఉంటాయి ఊ మ్యారేజ్ జైన కొత్తలో యాదగిరిగుట్ట కెళ్ళా
ఓకే
ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ బావుంటాయి
ఊ కర్ణాటకలో బావుంటాయి కదండి టూరిస్ట్ ప్లేసెస్
అవునా వెళ్ళారా మీరు
అనంత తిరువనంతపురం ఎప్పుడూ వెళ్ళలే ఆ అరుణాచలం వెళ్ళాం మధురై అన్నీ చూసోచ్చాము
కానీ ఎప్పుడూ వీలు అవ్వలేవు
ఆయన పిల్చుకోవాలి కదా
అవును అంతే అంటారా
ఇంగ అంతే కదండి ఎంతైనా ఇప్పుడు తిరుమలకు వెళ్లాలన్నా ఆయన పిలుపు రావల్ తిందే అరుణాచలం వెళ్లాలన్నా ఆయన పిలుపు రావాల్సిందే
అవును మేడం తిరుమలకి అయితే మా అమ్మ వాళ్ళు చాలా ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నరు ఎప్పుడూ ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంది నా చెల్లాయి హెయిర్ మొక్కు ఉంది
ఊహు
ఇగ దానికోసం అనే చాలా సార్లే ట్రై చేశారు వెళ్దాం వెళ్దాం అనుకోవడమే తుంది గానీ ఎప్పుడూ వీలు అవ్వట్లే
ఏముందండి డైరెక్ట్ తిరుమల ట్రైనో బస్సో బుక్ చేసుకొని రావచ్చు కదా
ఊ అంటే ఇగ లాస్ట్ టైం అంతకు ముంద అంటే చెల్లి మ్యాచ్చూడ్ అయ్యింది మళ్ళ అంతకు మందు సమ్మర్ అను కుంటే ఈ అప్పుడు ఏదో చుట్టూ ఏదో వచ్చింది సంథింగ్ మళ్ళ నెక్ట్ టైం అనుకుంటే చెల్లె టెన్త్ క్లాస్ అయిపోయింది
ఇంక పిల్లలకి ఇంగ అంతా అంతే ఉంటది
ఇగ ఈసారి అంటే ఇగ నేను ఎట్లున్నా ఇగ ఎప్పుడూ వీలు అవ్వలేదు వాళ్ళకి
ఇప్పుడే వీలు ఆవ్వదండి ఆయన పిలుపు రావాలి మేం అలానే అనుకుంటూ ఉన్నాం ఫ్యామిలీ ట్రిప్స్ అయితే బాగా వెళ్ళాము ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దామని చూస్తున్నాం కానీ ఏదీ ఫిక్స్ అవ్వట్లేదు మాకు
అవునా చెయ్యండి ఫ్రెండ్స్ తో ఇంకేం ఆ బా మరి చాలా ఫన్ గా ఉంటాయి
ఆ ఫ్రెండ్స్ తో ఎప్పుడూ బయటికెళ్ళలేదు మేము చిన్నగున్నప్పుడి నుంచి ప్పుడు వెళ్దాం అంటేనే అట్లీస్ట్ పిల్లుపు రావాలి కదా పిల్చి అనుకుంటూనే ఉన్నాం కానీ కదలుకోకున్నాం
ఊహూ నేనూ కూడా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడూ ఏ క్కడ ట్రిప్స్ వెయ్యలేదు గానీ జస్ట్ నార్మల్ టెంపుల్స్ తరిగాం అట్ల అంతే
మేమూ ఏష్ చానుం నంది హిల్స్ అలా చూసామండి ఒక రీసెంట్ గా
గవున
బాంది విజిటెడ్ ప్లేసెస్ బాంటదండి
అవును
ఇషోలో బాగుంటాదండి
ఏంటేమన
ఏంటండి ఈషా ఫౌండేషన్ అనేసి బ్యాంగ్లూర్లో ఉంది కదా చిక్బల్లాపూర్ దగ్గర
ఆవును ఏముంటాయ్ అక్కడ్
ఏముంటయ్ శివుడిది ఆది యొక్టెంపుల్ ఉంటది గదా శివుడిది ఉంట
బొల్లో ఏంటి మేడమ్
వినుపిస్తుందా
ఆ విన్పిస్తుంది సా
అదే అండి శివుడిది ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా
ఔనా ఎప్పుడ్చూడ్లేదు మేడం అందుకే
అహా లేదండి ఈషా ఫౌండేషన్ బాంటది అంటే నైట్ టైమ్ లేజర్ లైటింగ్ ఉంటదాశివుడి అవు తరము మత్తం శివుడి రూపంలొ చూపిస్తార్ లేజర్ లైటింగ్స్ తో
అవునా
చాలా బాగుంటది మేము రీసెంట్గా చానా బాగా ఎక్స్పీరియన్స్ చేసొచ్చాం దాన్ని
దగ్గేరేన మిక్
ఆ దగ్గరేండి ఎంత లేదన్నా ఒక ఫోర్ అవర్స్ పడతది ఆంధ్రానుండైతే
ఉమ్
వెళ్ల్రావచ్ ఏమంటే నైట్ స్టేయింగ్ కి బాగా రూమ్స్ ఉండవనుకుంట
ఆ
మరీ బయటికొచ్చి టెంపుల్ నుండి బయటిక రావాలి అది అంటే కొండల మధ్యలో ఉన్నాడు శివుడు అక్కడ
ఔనా
ఆ చాలా పీస్ ఫుల్ ప్లేస్ ఏ డిస్టర్బెన్స్ ఉండదంట అసల
హుమ్ ఫామ్లీతో వెళ్ళారా మీరు
నేన్ మొన్న రీసెంట్ గా ఫ్రెండ్స్తో వెళ్ళామండి హ ఫస్టైం ఫ్రెండ్స్తో వెళ్లా నేన్ కుడ
ఉ ఉ
అసలా లేజర్ లైటింగ్ షో చూస్తే అసలు బయటిక్కూడా కదలాలలినిపిచదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వేస్తరు అంతె ఎక్కువేరు కాని అసల్ కళ్ళు తెర్చాల్ అంటే ముయ్యాలనే ఇంట్రెస్ట్ కుడ ఉండదు అంత బాంటది ఆ లేజర్ లైట్ షో కూర్చొని కింద చుస్సూ ఉండొచ్చు
ఔనా మీర్ చెప్తుంటె ఎళ్ళాలనిపిసుంది మేడం
ట్రై చేయండి ఒకసారైతె ఒక రోజు దగ్గర్లోనే ఉంటది కదా మనక్ కొయంబత్తూర్లో ఉంది అదే కొయంబత్తూర్లో కుడ ఉందిది ఇక్కడ నార్మల్ గా శివుడి త ఒక్కటే ఉంటంది కొయంబత్తూర్లో అయితే లింగ భైరవి అనే అమ్మవారి టెంపుల్ గుడ ఉంటది అన్ ట నేను కూడా మొన్న విన్నానండి జస్ట్ ఫొటోస్ పె టరా ఇక్కడ లేదు కదా ఈ అమ్మవారు అంటే లేదండి ఇక్కడ లేదు కోయంబత్తూర్‌లో ఉంటదని చెప్పారు చ్
మ్మ్ఉహ్మ్
అవును ఇంకేంటండి
పద్య చెప్పాలని బానే తిరిగారు నేనైతే అంతేం లేదు మేడం నా ట్రిప్స్ చెప్తా
మీరు రెస్ట్ అయిపోయాక నిమ్మలంగా తిరిగి రావచ్చు లేండి
ఉమ్మ్ మాకు ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీతో అయినా కూడా ఎక్కువ ఏం లేదు జస్ట్ ఇక్కడ మానసాదేవి టెంపుల్ ఉంటది అక్కడికెళ్ళా ఇంకొకటి వేములవాడ కొండగట్టు కోమ్రవెళ్ళి అలా అలా ఇవే ఇగ మాకెప్పుడు రోటీన్ మొక్కులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇగ ఇవే విజిట్ చేసే వాళ్ళ ఇగ మ్యారేజ్ అయినాంక యాదగిరి అట్లా అవి ఇవి వెళ్ళాం ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అట్లా
ఆ బాగా జరుగుతాది కదా మీ సైడ్
ఉమ్మ్ అవును ఇక్కడ బాగా చేస్తారు మేడారంలో మా సైడే వచ్చినారా మీరు ఎప్పుడనా మేడారానికి
లేదండి తెలంగాణ సైడ్ ఇంగా రాలేదు రావాలి
మ్మ్ఉమ్మ్ ఒకసారి రండి బాగా జరుగుతాది సమ్మక్క జాతర
అవునా ఓకే అండి సరే అండి మరి
ఆ ఓకేనా
ఓకే అండి ఇగ
ఆ సరే బా
ఓకే బాయ్ అండి